మ్ మ్ అలో అక్క
ఆ చెప్పు
చెప్పాలక్క ఏం చేస్తురు ఏంటి సంగతులు లైఫ్ ఏం చేస్తారు మళ్ళీ ఏం జాబ్ లాంటివి ఏమన్నా చేస్తారా
ఏం లేదు సార్ మళ్ళీ కాళి
అవునా జాబ్ ఏం జెయ్యట్లేదా
ఏమ్ చేతురు చేయాలి చుసుకుంటున్నా
ఓ నేనా కాళీ అక్క నేను కూడా చూసుకోవాల అనుకుంటున్నా గదా జాబ్ జెస్కోవాలి
మ్
మ్మ్ ఫ్యూచర్ గోల్స్ తాట్లాంటివి ఏమనున్నయ్య
మాకు అట్లు లైఫ్ ఏదైతే అదైతది ఏద్
ఓ షాట్
ఆ అనుకొ కొన్ని ఆవ్
అవునులే నీకంటు ఒక గోల్ అనేది ఉంటది కదా ఏం గోల్ నీ గోల్ వీళ్ళతో ఒక విషం మాట్లా
క్లియర్ కావాలనుకున్నా
కబడ్డీ ప్లేయర్
ఒక్కోరు ఒక్కరుగా అందరు
ఆ అను అంతే ఈ కాపు కోవాలా బరు
ఒకటి డాన్సర్ ఉంది మళ్ళా
అఓ నాలకనడి నేను కూడా ఒకప్పుడు డ్యాన్సర్ అంటే పిచ్చి మనకు కూడా డ్యాన్స్ అంటే అసలు కాళ్లు గూడా ఆగావ్ పో
నాకు ఇప్పటికీ కూడా రాదు మా మమ్మీ పంపిస్తా అంటది పడిగుడ
మరి చేయచ్చు గదా
అయ్యో ఒకరంటే ఎట్ల మాఇంట్లో ఎట్లాటుది అంటే మా అమ్మ ఒప్ తిండానికి పో
మీ డాడ్ ఒప్పుకోరా
ఉ అన్నతోటి ప్రాబ్లం
అయ్యో
అవునా ఏదానికి ఒకదానికి ఎవరన్న ఒకరు
నో అంటారంట
ఉ
ఉ హు హు
వోదిలేశిన
అన్నీ టూథర్టీ అంటావా లైఫ్ ట్టేసు బతట్టేన
అట్లా అని చెప్పి పెళ్లి చేసుకో మా ఇష్టం
అదేంది అసలే చేసుకోవా
అసలే అంటే ఇప్పుట్లో ఇప్పుడు చేస్కును అంటున్నా
ఓ ట్వంటిఫైవ్ ఇయర్స్ ఏటా అయితే గట చేసుకొస్కుంటావ్ వాట్ ట్వంటిఫైవ్ ట్వంటిసిక్స్ కి తా
హు చేసుకుంటా
చేసుకోవాలిగద
హా
ఊ
మిషనొచ్చ నీకు
నాకు మిషనా నాకు రాదు.
కుట్టనికి
రాదు రాదు మిషిన్ రాదు నాకు, నీకొచ్చా నువ్వు డ్రెస్స కుడతావా
మ్మ్ వచ్చు డ్రస్సులు పాడ్ బ్లౌజ్ చుడ ఉ త
డిజైన్ డిజైన్ బ్లౌజులు కు
సార
గ్రేటె అటైం ఏం కాదు, అటయితే నువ్వు ఇంగా మంచిగా ఒకటి షాప్ పెట్టుకుంటే బానే నడుస్స సిటీల
షాప్ పెట్టుకోవాలంటా హ మాకు మాకు గుడ వచ్చు తెల్సా
మరింగ మలగంటని పెట్టుకని అంటే మస్తు ప్రాఫిట్ ఉంది, ఇప్పుడు బ్లౌజ్
అవును, అందుకనేే నేేస్ నగప్పుడు అందరు ఇంటికాన్నే ఉంటా అని చెప్పి, మూడు నెలలు వో
మ్మ్ మస్సుకు ప్రాఫిట్ ఉంది. బ్లౌజ్ల మీద తీ తీరు ఒక్క బ్లౌజ్కి మూడు వేలు నాలుగు వేలు ఉంది.
ఆ అది దానికి
మగ్గం వర్కు పది
కెయితే వత్ స్మాల్ చి నార్మల్ బ్లౌజ్ కైన ఇప్పుడు త్రీ హండ్రెడ్ కి ఎక్కువనే తీసుకుంటురు. ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్, ఆ
వందల్
ఆ అట్లయినా ఓ రోజుకి రెండు జాకిట్లు స్కుస్
ఆ అవునండి. బ్లౌజ్లక పెళ్ళిలప్పుడైతే అసలు తే తౌస్ట్
ఆ ఒక పెళ్ళి వచ్చిందంటే మనకి పైసాల్ ఇర ఇరవై ఏలన్న వస్సయ్.
ఆ ఇప్పుడు బాగుంది వే ఇప్పుడు మేకప్ కిట్, మేకప్పు బ్యూటీ పార్లర్ కల్ల గ
కీ
ఆ మెహందీ ఈ ఈ మూడిటికి అయితే బాగుంది ప్రాఫిట్
ఆ ఇవే బెస్ట్ తెలుసా
ఆలి జంగా కోను
పెట్టుకోచ్చు సాఫ్ట్ వేర్ కం
ఆ నిమ్లగ న్ ఇ ఏసీలు కూర్చొని మనుషుల ఇంటికాడ కూచొని మెహంది
పైసలు న ఎట్టుకొని బిజినెస్ స్టార్ట్ చేసినా అంటే మస్తు ప్రాఫిట్
నా అవును అ మెహంది బ్యూటీ పార్లరు ఈ వర్క్ ఇవన్ని ఈ మూడు వస్తేనైతే ఫుల్లు
ఆ
ఈ మూడు ససలు ఈగ కుస్సోని బతుకొచ్చిగ
ఆ అవును ఎవ్వరి ఎవ మన కాల మీద మనం బతుకచ్ ఎవరి సాయం కోరికోద్దు
ఆ అవును ఇంక మనిషి ఒకటి బట్ట హోటల్ షాపు కూడా అట్లనే పెట్టుకొని అట్లనే
కంటిన్యూ కంటిన్యూ ఇస్తే
ఒక షాప్ లాంటివి పెట్టుంటే ఇగా సెట్టు
ఆ
లైఫ్ ఇగ మస్త్ ప్రాఫిట్ ఉంటది మా అక్క అదే చేస్తది ఆ సర్త్ ఈరుకుకోస ఉంది మే అంత తీరిక ఉండదు ఉ అట్లుంటది
వెస్టు మంచిగ ఆ వర్కే
ఉ మంచిగా నేర్స్ కో మంచిగా అవే
వచ్చు మిషిన్ ఒకటి గ
ఉమ్ గ చిన్న చిన్నగా మెహందీ కూడా నేర్చుకో ఏం కాదు కా ఉమ్ ఒక్కక్కోన్ని తెచ్చుకోని రోజు నువ్వే నువ్వే ప్రాక్టీస్ చెయ్యి యూట్యూబ్ ఉందిగా
అవును
దాని తోటి ప్రాక్టీస్ చేయొచ్చు ఏం కాదు
చూద్దాం
ఆ నాకొసారి ఇంట్రెస్ట్ రాదేందో
దేని మీద రాదు దాని మీద
ఆ ఒక్కొక్కసారి ఏదన్నా ఈ వీడియోస్ చూసి అయినా ఏదన్నా చూసి ఇప్పటి నుంచి మంచిగా చేయాలి మంచిగా నేర్చుకోని మంచిగా ఒక వేల పోవాలి అని అనుకుంటాం. అది రెండు రోజులు ఒక రోజు ఉంటది తర్వాత్ తసలు
ఉండది మొత్తమ్ మనకు ఇది చెయ్లేం తెలుసా ఆ మనం అన్కునేదేం వెళ్ళమసలు ఇట్లానుకుంటాం చేంజ్ అయిపోతది మైండ్ అంతా వేరేలా క ఒత్తది
ఆ ఇంట్రెస్ట్ ఒ లైట్ లే అనుకుంట
ఆ లైట్ అనిపిస్తది. మనం ఎందుకంటే ఇంటికాడ ఉండి ఉండి ఇవన్నీ చేస్తామంటే కానిపననిపిస్తది
ఆ ఏవైనా ఫస్ట్ లోనే తర్వాత్ త లైట్ అనిపిస్తది
ఏదో ఒకటని చెయాలి కాకపోతే
ఆ చేయ్యాలి తప్
ఇంట్లో కూడా ఉండలేం కదా వాల్యూ ఉండదు ఇంట్లుంటె కూడా ఏడ ఉండదు వాల్యూ ఇంట్లనే కాదు బయటికి పోయిన వాల్యూ ఉండదు మల్ల
అవును ఏదో ఒకటి జాబ్ ఎలాంటిదోయ్
ఏదో ఒకటి పోవాలే చెయ్యాలేస్తే సదువుకోవాలి స చదువ్ చదువు పిస్తా మా ఆవిడ చదువు పిస్తా అంటది నాకేమో ఆ నాక్ చేయాలనిపిస్తది మావోళ్ళేమో సదువుకుంట్ నువ్ సదువుకుంట అంటే ఎంతైనా సదువుపిస్త గాసొంటివి వద్దని ఒకటంటది
హుమ్
ఆ నాకేమో ఇంట్రెస్ట్ ఉండదు తెల్సా అసలు
అంతే
హుమ్ ఇంట్రెస్ట్ లేదని అప్పుడే అందుకే మానేసిన లేకపోతే మా అక్కదగ్గరనే ఉండి ఎదో ఒకటి చేసేదాని సదువ్కొని ఈ పాటికి నాగుడ వచ్చు జాబు
ఊహు
హూ
అయినా దే ఇప్పుడు ఏ దేని మీద స్టడీగా ఉండలేకపోతున్నా
అవునా
వస్తలేద
ఏమైతదో
ఆ
ఏమైతదో ఎటు పోతదో లైఫ్
అయ్యయ్యో ఇంగ ఈ జనరేషన్ ల ఆయన్ని ఊహలు అట్ట పెట్టుకోవద్దు ఎటు బోతే అటు
ఆ ఇట్లనే నడవాలే మనం హోప్స్ దేనిమీద హోప్ కూడా పెట్టుకోవద్దు
మనం ఇది గావాలే అది గావాలే అనుకుంటే అసలే గాము
చెప్పింకా
ఏ ఉడిని నా కంటు ఉమ్ ఫస్ట్ ఏమో డ్యాన్స్ కావాలని ఉండే డ్యాన్సర్ గా
ఉ
అది పోయింది నాకు హెల్త్ ప్రాబ్లం వల్ల అది స్కిప్ అయింది
ఆ
తర్వాత నాకు స్టడీస్ దీని మీద ఇంట్రెస్ట్ లేకపోయినా లైక్ ట్రావెల్ చేయడం చాలా ఇష్టం ట్రావెలింగ్స్
హమ్
అటు మనం పంపరు ఆడపిల్ల కావాట్కెలి గల్లుంగాబట్క ఉమ్ ట్రావెలింగ్ సిస్టమ్ అక్కడ ఎక్స్పోజ్ తీయడం అవ అయన్ని చూసి రావాలి అనేది ఉంటది
అదే
అనిపిస్తంది
అవు
వేరు వేరు స్టేజ్కి ఎల్లి అయాన్ని మచ్చి కూూర్చ రావాలి అనేది ఒకటి ఉంటది
ఉమ్ కామ్ పని
ఉమ్ అట్లుంటది అన్నమాట బెస్ట్ ఎందంటె కేరళ పోవాలి అనేది ఒకటి ఉంటది నాకు కేరళ పోవాలి నాన్ డ్రీమ్ అది ఇగ కేరళ పోవాలి అనేది అక్కడ ఉన్ డాలి అక్కడ బాగుంటది అసల నేచరే వేరే అసల్ కేరళ
ఊ
కేరళ అనంగా నా అరకు అనంగా ఊటీ అనంగా
ఏకదం మున్ ఉంటయి
అవును. మా బుధగా మేము బూలేగానీ
ఆ గానీ
ఏమున్న ఆంధ్ర ఆంధ్రకైతే బోచ్చుడు సార్లు పోయిన
ఏ బీచ్ కి
బీచ్ పేరు పాలెం పేరు పాలెం బీచ్ కే మూడు సార్లు పోయినా. మచ్చిలీపట్నం బీచ్ కి ఒకసారి పోయినా. ఇంకొకటి అనచ్చి అంతర్వేయిది అంతర్వేయిది బీచుకుపోయినా
వైజాక్ తీసుకోలేదా
వైజగ్ బీచ్కి పోలే నేను బాపట్ల బీచే చూసినా
ఓహో బాపట్ల.
ఉ వైజాగ్ పోలే
ఆ
వైజాగ్ అయితే పోలే గాని అవన్నీ పోయినా
సరేలే అక్క ఆ